హలో వినిపిస్తుంద హలో ఆ ఆ వినిపిస్తుంది
ఇవినింగ్ మా రూమ్ లో అమ్మాయిది బట్టల్ చన ఉన్నాయ్ గదా తన్ ఎట్లో హాఫే పెట్ కుంటాది గదా నేన్ ఒకదాంతనే కదా పెట్టుకుంటా నువ్ హాఫ్ పెట్టుకో తన్ గూడా ఆఫ్ పెట్టుకున్ టది ఆ అదే చెప్తంది ఇది
అవును హాఫే పెట్టుకున్న హాఫ్ గూడా గవాలన్ నేన్ గూడ అ మామ్ తొని
తనక్ గూడ్ జేప్తా
ఏం అవసరం లేద్ లే ఆ బీరువా ఒటడిగితే అ ఆంటి తెచ్చి పడేస్తుది యొడ్ రామాయణం ఉండదు
ఉరికే ఎందుకు సోదీ ఉమ్
ఒకెల్ మిగిల్తే ఎదన్నా నువ్ పేట్కో
ఎమ్ ఏంది నివాయిస్ బ్రేక్ అయితాంది హలో హలో హలో నివాయిస్ వీనిపిచట్లేదు ఆ ఇప్పుడు వినిపిస్తాంది ఒక చోట్ ఇప్పుడినిపిస్తాందిలే
అ ఒగ చోటే ఉన్నా
ఉమ్ మళ్ళెందుక్ సిగ్నల్ రాట్లే ఇంకా ఎందుకిలాంటిని అడుగుతావ్ ఈరోజ్ కి నంచిపోయినప్పుడు
అదే ఫుడ్ ఏమి మీరు సరి
ఆ ఒకవేళ
ఒకవెళ దాంట్లో
నీ వాయిస్ కట్ అయితంది
ఉంటే గాన మల మిగతా హలో
ఆ హలో అన్ ఒకటి వినిపిస్తాది మళ్ళ ఇంగెం వినిపిచదు హలో ఇప్పుడ్ వినిపిస్తాంది
హలో
ఏ హలో ఆ
హలో
వినిపిస్సందీ హల్ అ చెప్పు ఓకే
అదే మా రూం రూమ్ లో అమ్మాయి. ఈ కొం ఇం కొన్ని ఉంటాయి గద ఒకవేళ నువ్ గూడా దాంట్లో పెట్. కో కొన్ని మళ్ళా మిగతా కావలంటే నీ దాంట్లో పెట్కో అని జేప్తానా.
ఆహ్ ఆంటీ ఫస్ట్ కబోడ్డీ. ఓకే దాంట్లోనే పెట్టుకుంటే సర్పయ్.
ఆహ్ అంతేలే.
ఎందుకూర్కే మల్ల
మ్
మ్
ఇంతేలె ఇంగ
అప్పుడె టువెల్ ఫర్టీ టు అయితది అప్ప
ఉమ్.
ఉమ్.
నీ పేరుతో ఉన్న అమ్మాయికి చెప్పేద్దామా వద్దని.
ఏంది.
రూమ్ వద్దు అని లేదు లే. మా రు మా మేము రాలేము అని చెప్దాము అంటున్న.
అదే ఆ పిల్లకు లారీంగ్ అంటే. మళ్ళ మనల్నే అడుగుతది ఎట్లైనా వస్. కానీ హాస్టల్ కి అంట. ఏమో లేదు మళ్ళా మాట్లాడదంలె ఒకసారి. ఉమ్.
నీకు ఓకేనా ఒకవేళ పిజికోసేన్.
ఓకేలె ఏమైతది చెప్పు ఇంగ ఏం చేయలేము. అది ఆంటితో మాట్లాడాలి ఒకసారి. వీళ్ళతో మాట్లాడి ఆంటీతో మాట్లాడి.
ఉమ్ అదే.
ఉమ్. ఇంగేమ్ చేసేది ఆ పిల్ల అడిగి అడిగి పెట్టేస్తాంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటే మేలుగా ఎవరైనా అట్లె ఆలోచిస్తారులే. ఉహ్మ్ అం.
ఏన్ మా రూమ్ లో వాళ్లతో అడిగి మళ్ళ కిందకి.
డీసెండ్దం లంచ్ టైమ్ లో తిన్నేప్పుడు చూసి మాట్లాడదం.
ఉహ్మ్.
ఆవ్ హ్. ఉమ్ ఉమ్.
కబ్బ్డ్ కబోడ్. టె కబోడ్స్.
ఎస్ అన్నాదా.
ఆహ్.
ఓకెనా.
ఉమ్ ఉమ్. తెస్తా అన్నది.
మిర్రరుందా.
మిర్రర్ లేదు.
అంతే. సరే.